హలో, ఎమ్ జేస్తాళ్ళు? తిన్నారా? ఎందుకు? ఏం కర్రీ?
మాద? టమాట.
టమాట, అంటే పొద్దున్నే ఏమన్ టిఫిన్ జేస్తరా? ప్మా చేస్తాళ్ల? ఉప్మా తింటరా మీరు?
ఉమ్ తింటం.
ఉ హు. ఉప్మా పడద్. ఎం జెత్తార్రూ?
ఎంలె మార్నింగ్ దిన్నరా మీరు?
ఆ తిన్న.
అ ఏం కూర?
కూరా మటన్.
ఎందుకు సండే స్పెషలా?
ఆ
ఉ హు
ఏం చేస్తుంటారు రోజు?
రోజు ఏమున్నది తిన్డం, పండడం, తిరగడం.
అంటే గేమ్స్ ఏం
ములుగా అడతాం.
ఉ హు అంటే ఏమన్న పన్, ఇగ గేమ్స్ ఏ ఆడతం విడియో గేమ్స్. బయటయి క్రికెట్. ఇవయి నార్మల్
ఊ హు
టేమన్న పనికి ఏళ్తారా మరి రోజు? బాయ్ కాడిగి, అంటే బై కాడిక్
చేడగోవడం ఉంటది పని.
ఉ హు. ఏం జేత్తర్ ఏంది బాయి కాడికి పోయ్?
నీళ్ళే నీళ్లు కట్టాలే
హ్ హు
మీరు
అప్పుడప్పుడు వంద రోజుల పనికి పోతారా
మనకి ఇంకా రలేదన్న లోడ్
ఆహా
మీకు
మేం మొత్తం రోజు వేయిస్తూ
ఉ హా కష్టపడవన్న
కష్టపడాలండి అట్లా అట్లా చేయాలిగా పని
బాగానే ఉంటది చిన్నగ పని
ఉంటదిగా పని లేంది డబ్బులు రావు కదా
ఆహా అంటే రోజు ఖాళీగానే ఉంటర. మీరు నట్లు అయిపోయినాక
ఇగ ఖాళీయే ఇగ ఈత బోవుడు గేమ్స్ ఆడుడు ఫోన్లా ఫోన్
ఆ
ఫోన్లో ఎం గేమ్స్ ఆడుతారు ఎం
ఏదో ఒకటి టైంపాస్ కి ఏదో ఒకటి నికిత్తం ఆడత
పబ్జి అయ్యి ఏమన్నాడుతరా
ఆడతాం టైం పాస్కి ఏదో టైం పాస్ ఆడుతం
ఏం అడుతరెంది ఫ్రీ ఫైర్ ఆ పబ్జి
రెండు ఆడుతాం
ఆహ కో ప్లేయర్ అట్టుందిగా
ఉ
హ్ హ్
మీరు ఆడతారా
ఆడతాం
హ్మ్ హ్మ్ అంటే రం మీరేం ఆడతారు
నేను ఇక పబ్జి ఆడతా ఎక్కువ
ఆహా
హ్మ్
ఎక్కడ ఇంటికాడనే ఆడతారా బయటకా
అంటే ఇ బయట ఒక కడ కూర్చోని ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుతాం
హహా మీ ఇంట్లో తిట్టరా
ఇంట్ల తిరుతనని బయట కూర్చొని అడుతా
ఆహ
హ మా ఫ్రెండ్ గాని ఇంటికాడ అక్కడ కూర్చుని ఆడుత
ఉహు
మీరు ఇంటికడానే ఆడుతారా
అదే ఇంటి కాడా ఇంటి మనకి తిట్లు పడతాయి
అందుకే బయట కూర్చొని
హ్మ్
వేరే కాడా ఇంటి అక్కడ కాకుండా ఎక్కడన్నన మా దోస్తుగాలాం అందరం కలిసి ఆడతాం ఎక్కనోడ కూర్చొని
ఈతకి పోతారా మీరు
హూ పోతాం
బయలక స్విమింగ్ కూలా లక
ఫుల్ని అంత ఏం లేదు మాది విలేజ్ అండి విలేజ్ కాట్టి ఇగ బయే
ఎంతమంది పోతారు ఏంది
దోస్తుగల్లం అందరం పోతాం
ఉహ
మీరు
పోతాం
సిటీ ఆ విలేజ్ ఆ మీది
విలేజ్ ఎ
ఉహూ
బయ అంటది బయలా పోతాం
ఆ
మేం బయలవి కొడతాం
ఆహా
ఆ బాయిలర్ మేమే కాకుండా ఆ బాయిలర్ పాములు అవి అన్నీ కొడతా ఇగా వాటితో మేము కూడా కొడతాం
మరీ ఏం డేంజర్ ఏం లేదా
ఏం కాదు ఆ పాలు నార్మల్
ఆ హ
ఇంకా
ఇంకేం లేదు
హలో
ఆ హలో
ఇంకా
ఏం ఏం చెట్లుండే మీ దగ్గర
మా దగ్గర ఉంటే అంటే ఏం చెట్లు ఫ్రూట్స్ ఆ లేకపోతే
ఉమ్ ఫ్రూట్స్ గాని వెజిటేబిల్స్ గానీ
ఈ వెజిటేబిల్స్ అంటే ఇగ చిలకల్ కాడ్నె ఉంటాయ్ ఏసినప్పుడు ఇగ మామిడికాయ చెట్టు ఉన్నది ఒకటి సపోట చెట్టు ఉన్నది దానిమ చెట్టు ఉంటది ఇంటి కాదా ఒకటి ఇగ నిమ్మకాయ చేట్ ట్టున్నది
ఉహు
ఉ కొబ్బరి చెట్టున్నది
ఉ
ఇంకొటి లడ్డు నిమ్మకాయలు ఉంటది ఆ నిమ్మకాయలు చెట్టుంది
తింటరా మీరు కొబ్బరి కాయలు
ఆ తింటాం
ఉహు ఎక్కుతార మీరె చెుట్టు
ఆ ఎక్కుతం చిన్నగానే ఉంటాయి చెట్లు అంత పెద్దగా ఉండవు
ఉహు హైబ్రిడ్ చెట్లా
ఆ ఇంకా
ఇంకా మీ ఆవులు బర్రెలు ఏమన్నా ఉన్నాయా
ఉహు
ఉ
ఉ
ఆవులు బర్రెలు ఏమన్నా ఉన్నాయా మీకు
ఆ ఉన్నయ్
మేకలు
మేకలు బర్రెలు ఆవులు ఆవులంటే ఎడ్లు ఆవులు లెవ్వు
ఎటుపోతాల్లు సౌండ్ వొస్తుంది
ఇక్కడే తిరగతాండ బయట తిరుగుతున్న మీరు ఏం చేస్తారు
ఇలా కూసను
మీకునయ ఆవులు బర్రెలు ఇంకా
మాకేంలేవ్ అన్నా మీకు మేకల్గీకల్ గి ఇట్లా ఉన్నవా
లోవుళ ఇ
ఆ
హ
హ
మీకు
మాకేంలేవ్ అయ్యన్నీ ఎనిమల్సే మనకి ఒక డాగు ఉంది అంతే
అంటే చిన్నద పెద్దదా డాగ్
ఉంటవు పెద్దదే
ఉ
హ
ఇక్కడ ఉంటయా మరి ఫ్రూట్స్ చెప్పు
ఆ ఉంటయి ఆ ఉంటయి
ఏవేవి ఉంటయి ఏంటి
ఉ అంటే ఆపిల్ ఉంటది పొమగ్రనేట్ ఉంటది
ఉహు
చిన్న చిన్న ఇంటికాడ వెరైటీ అన్ని చూసిన
ఉహు
మీరేమి వేయలే ఇంటికడ మీ ఇంటికాడ ఏమేయలేదా ఫ్రూట్స్ ఇట్లా
అంటే
అహా
బాయి కాడ ఏమేమి ఏసిర్రు మరి ఈసారి
ఈసారి మొక్కజొన్నను వడ్లుఏసినం
ఉహు అమ్మీలా మరి
ఆ అమ్మిన
ఉహు
మీరు మీరేమీ ఎసిన్రు
మేము పొలమే మొత్తం
అహా
ఉ
వచ్చిన అమ్మిలా మరి
ఆ అమ్మినం అయిపో
ఆహా
క్రికెట్ ఆడతారా మీరు
ఆంది నేను
ఎందుకు
అనక మాఊళ్ళ ఎవలు ఆడరిక మేం కూడా ఆడం
ఇంట్రెస్ట్ ఉండద
దగ్గర బ్యాట్ బాల్ లేదు ఇంకా అందుకె ఆడం అదంతా మొబైల్ గేమ్స్ే ఆడేది
మొబైల్ గేమ్స్ కాకుండా అప్పుడప్పుడు ఆడాలి కొన్ని కొన్ని
ఉమ్ అదే ఇగ అన్ ఆడదామంటే హేం లేదు
ఊహూ
ఉహూ తాన్నారా మధ్యానం
తినలే అండి ఇంక తినాలి
ఊహూ
దిన్ మీరు
తినలే ఇంకా మీరు వంద రోజుల పనికి ఇట్లా పోతారా
పోతాం వంద రోజుల పనికి పోయ్యోసి
ఊహూ ప్రతి రోజూ ఉంటదా లేపోతే
అంటే ఉంటది గా
హూ
వీక్లీ సిక్స్ డేస్ ఉంటది సండే నార్మల్స్ ఒక్కరోజు సండే హాలిడే ఉంటది
హ్ ఊహూ
హూ
అదొక్కటేన్నా మీరు ఏం పని చేత్తా ఉంటారు ఖాళీ యా
పానీ యే ఉంటే ఉంటది ఇప్పుడు సమ్మర్ లో
ఊహూ
తినుడు తిరుగుడు ఈతకు పోవుడు వచ్చుడు గేమ్ ఆడుడు అది ఆడుడు సాయంత్రం అయితే క్రికెట్ ఆడుడు
ఊహూ
పోరగాళ్ళని పట్టుకొని క్రికెట్ ఆడుడు వాళ్ళని కొంచెం బెదిరిచ్చుకుంటా కొంచెం మంచిగా ఎంజాయ్ జెయ్యా
ఊహూ
ఊ ఇంకా
ఇంకేం లేదండి
ఇగ పోరాళ్ళతోటే వాళ్ళే బ్యాట్ బాల్ దెత్తారు వాళ్ళని కొంచెం చేసుకుంటా ఇంక క్రికెట్ ఆడుతాం వాళ్ళ తని ఎంజాయ్ అండి మంచి రోజు
మాకది ఏం లే
ఉమ్ మీరు ఎప్ప నాడుతలేదు క్రికెట్
మేమ అసలికి అంటే ఇగ లాక్ డౌన్ తర్వాత కల్చి ఆడతలేం
మ్మ్ హ్మ్ సర్లే అండి ఇంగబాయ్
హ్మ్
బాయ్ మరి
ఆ సరే అం
ఉమ్